అవును హలా గ
ఎత్త ఎత్తనప్పుడు ప్రాసెసింగ్ అనోచ్ చాలా సేపు తిరుగుతుంది
ఆ అవునవును ఎక్కడుకో వాళ్ళే అవుతుంది
మ్ ఇప్పుడు ఏం టాపిక్ మాట్లాడుదాం
వైవ జీవితాలు
ఆ
అదే
నువ్వే స్టాప్ చైయ్ వైవాహిక జీవితం అంటే ఏం లేదు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ జీవితం ఎలా ఉంటది ప్రైవేట్ ఎంప్లాయీ జీవితం ఎలా ఉంట్ చిల్డ్రన్స్ ఆ చిన్నపిల్లల జీవితాలు ఎలా ఉంటాయి ముసలళ్ల జీవితాలు ఎలా ఉంటాయి టే టీనేజ్ లో ఉన్నవాళ్ళు ఎలా ఉంటాయ్ ఆ
చిన్న పిల్లది ఎం ఉంది ప్ పడుకొవడం పాలు తాగడం న అబ్బ ఇది చిన్న పిల్లది, ఇంకా స్కూల్ డేస్ అయితే స్కూల్తే రాదు హావ్ వస్ తీరం
ఉ
వెళ్లి వెళ్లి వందే మాతరం అది అదె చేతారా కాలేజీ లా కాలేజ్ లైఫ్ ఈదా కాలేజీకి వెళ్లడం రావడం
ఇంకా ఇంట్లో పనులేం చెయరా,
ఇ ఇంట్లో పని లేదండి ఇంటి పనులు ఉంటే చిన్న చిన్న పన్ను లు చేస్తానండి, కాలే అండి కాలేజ్ కాలేజ్ వెళ్లేదాకా అమ్మానాన్న ఏం పని చెప్పలేదు, అ ఊకె చదువు చదువు చదువు చదువుబ తర్వాత కాలేజ్ తర్వాత ఇంటి పనులు అది ఇది,
అమ్మో ఇంటి పనులు అయితే నరకమె
అవు హ అది జ జాబ్ గేదె యమ్మా
మరి నీ లైఫ్ ఎలా ఉంది అంటే నీ గోల్స్, రే నువ్వు ఒక లక్ష్యాన్ని చేరుకోవాల అనుకున్నావు కదా చేరు నువ్వ ఏం చేయాలనుకుంటునావు ఆ ఆ పని చేయటానికి నువ్వు అసలు ప్రయత్న ప్రయత్నం ఏం చేస్తున్నావు,
అవును అదే ఆ అది జాబ్కిెళ్ళ వాళ్ళది వెళ్లి జాబ్ చేయంటారు మళ్ళీ ఇంట్లో పన్నులు ఇంట్లో పన్నులు, నువ్వు చేస్తే జాబ్ చే ఉదయం ఉదయం మార్నింగ్ వెళ్తే, మళ్ళీ ఈవినింగ్ వస్తారు జాబ్కిది డ్యూటీ టర్మింగ్ పడతారు, అందు
ఆహా నీ నీ లైఫ్ గురించి చెప్పు,
ఎటంటున్నావు,
ఆ నువ్వు ఒక లక్ష్యాన్ని చేరుకోవాల అనుకుంటున్నావు కదా ఆ ఆ లక్ష్యాన్ని చేరుకుంటాక నువ్వు ఎ ఏం ప్రయత్నాలు చేతన్నావు,
నేన ఇంట్లో ఇంట్లో ఎక్కువ గా ఇగో పొద్దున్న నాకు గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ గాని ఏమైదో బుగని ఏ ఏ ఏందో ఏదో ఒక జాబ్ చెయ్యాలనియితే ఉంది నాకు చిన్నప్పుడినుండి, దాని కోసం కష్టపడి చదువు కూన ఆ అమ్మా ఉమ్ అన్నంటికి నీకు ఎందు చదువు అది ఇది అన్నప్ప అయినా చదువు కున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు కలిపేస్తది ఇద్దరికి, చదువు కూడా వర్కౌట్ చేయడం చదువు వాళ్లని ఎక్సైజ్ చేయడం ఇదే పని త మళ్ల చేతే మా మా ఇటమా ఇంటి పక్కన అక్క వాళ్ళు ఉండారు, వాళ్ళు హ్యాపీ స్కూల్ జ చదువు కోవడం లో ఎక్కడ ఆతన అంద్రే డౌళ్లు వత్తల్ కడుతను వాళ్ళు కూడా బుక్స్ కూడాల అన్నీ చేస్తారు అ అ అస దకున్నా హకాయ నింతయా అయితే ఉంది అద్దనా వాస్తనా అంత తెంగా మామూలుగా అయితే ఇప్పుడైతే ఇ ఇ అడు ఎమౌంట వస్తు చూ ఉమ్ స చేస్తాం అ ని ని నీల్ నీల ఇప్పు
నా లైఫ్ ఆ తిన్నామా కుడుకున్నామా ఇంట్లో పనులు చేసుకున్నావా అంటే నా లక్ష్యాన్ని చేరుకుంటా ఎఫెక్ట్స్ పెట్టలేకపోతున్నాను అదొక్కటే బా బాద
హవు
అ పక్క క్లాసస్ ఉన్నాయి మళ్ళీ ఫోన్ కాల్స్ ఉంటున్నాయి
అవును ఈ ఈ దోసడు ప మన ఫోన్ కదు ఫోన్ కదు ఫోన్ కదు
అవును
కాలాలాల వెడుగుతుంది మన్న
ఏమి
ఇంగిది యై ట్
సప్లా చెప్పు
నింగావ నిద
అందరి లైఫ్ లు ఒకేలాగ ఉండవు కదా
తమ్ ఆహ